హలో హాయ్ ఏం చేస్తున్నారు ఏనుజషంగా అ హలో పడుస్తుంది చెప్పండి
ఉ ఏ ఎద్దదశ తిన్నము బయటికి
ఆ
ఏ స అడి
మేము ఆ ఎంలదండే ఉంటిక పెడిపోయిన అలా పడుకుందాం
అవునా తిన్నారా
తిన్నామండి మీరు
ఉ త న జస్ిన హంగా అలా అయ్యో నాన్న ఇంకా ఫోన్ చేసా
ఆ
అ
ఏం లేదండి ఉకే జస్ట్ గుడికి ఆ గుడికిల
ఓకే ఓకే
ఆ గుడికిలి
ఆ
ఇంకా దర్శనం చేస్త కని వచ్చాం పీజీకి వచ్చి పనుకున్నాం అంతే హమ్ అవునా ఏ గుడికి వెళ్ళరు
ఇక్కడే మాకు ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అంతే అక్కడ వెళ్ళే దేవు్ణని మొకుొచ్చామండి
అంతే మైలు దర్శన భాగా అయింద మ్మ్
మీకుెలా ఏలా అయింది దర్శనం
కూడా బాగాయింది
ఆహా
ఇకా ఏద నందిీ
ఏన్ మూవీస్ ఏమైనా చూసారాండి
మేము రీసెంట్గా అయితే మేడ్ ఇన్ కొరియా చూసాము
ఓకే
బానే ఉంది అంతే అయిపోయింది అలా మేడ్ ఇన్ కొరియా చూసి ఎంజాయ్ చేసాం అందరుూ మీరేవ రీసెంట్ చూసారా ఆ ఆ ఎం మోవినో ఆ చెప్పండి చెప్పండి నేను ఎప్పుడు చూడలేదు కానీ మ స్టాలే చెప్తే నేను ట్రై చేస్తాను చూడ్డానికని
అంటే డెడ్ పోల్ అంటే జస్ట్ ఒక మనిషి అండి అన పవర్స్ ఏం ఉండవ్
ఆ
మనగ మావళగాతే క్యాన్సర్ ఉంటుంది ఆ క్యాన్సర్ ఉంటే వానకి వచ్చష్ట కూతుని ఉంటంది ఒక లవర్ ఉంటది వాడు కూతురు కోసం ఛాలెంజ్ చేశాడు అనమాట అంటే చాలా కష్ట ఇష్టపడుతుంటాడు
మ్మ్
క్యాన్సరుందని తెలిసి ఇంకా వాళ కూతుని చూస్కోలే అని క్యాన్సర్ తోటి తగ్గిచుకోలని
ఆ
ఆ ఒక డాటర్ దెగ్గరకెళ్తాడు
ఒకే
నార్మల్ అయితే వాడు
మ్మ్ డాక్టర్
ఆ
ఆ
అంటె వాడు అట్లా మనిషి అందరి మీద ఏదోటి సైంటిస్ట్ లక్క ట్రై చేస్తు తరం మాట్లాడు
ఆ ఓకె
ఆ రైయసన్ అంటే ఇంగ విడెల్లీ ఇంగా ఆ వాల్తో ఒప్పిచ్చుకొని ఇంగా చేస్తాడు ఆపరేషన్ కోసం ఏదోటి వాళ్ళు ఏమిస్తారు ని ఒక ఒక ట్రీట్మెంట్ ఇస్తానట్లు యాక్టింగ్ చేసి వాంతో పెట్టుకుంటారు అనమాట లామే అలా
అలనే ఆ
పెట్టుకుంటే అవు ఒక రోజు నైట్ విడు లేచి చూస్తాడు ఏం చేస్తాడు ఏంది అస్సలు ఏంది ఏంది ఏందిట్ల అస్సల్ ఎంత విచిత్రంగా ఉందని లేచి చూస్తాడు అనమాట అక్కడ చాలా మ మందే ఉంటరు ఎఫెక్ట్ అయిన వాళ్ళు అప్పుడు తెలుసుకొని పారిపోవలనుకుంటాడా అప్పుడు పారిపోను కున్నప్పుడూ వీళ్ళు పట్టుకొని వాన్ని చిత్రహింస లే తరమాట
అయ్యో ఆ
లైక్ అంటె వానికి
ఆహ్
ఒక సిండ్రల్ టైప్ లో బెట్టి ఆ సిలిండర్ లో అక్క్ ఆక్సిజన్ లేకుండ చేస్తారు. వాన్ని ఒక టాయి సర్ఫ్
అయ్యో ఆ
ఆ అస్తలు ఇంకా వాడు అవ్వదనుకు అట్లనే వాడు అంటే సఫర్ అయి సఫర్ అయి సఫర్ అయి లాస్ట్ స్కిన్ మొత్తం వెళ్ళిపోతాది వానుకు అంటే ఆక్సిజన్ కొచ్చేపు ఆక్సిజన్ పెట్టకుంటే మనకి ఎట్లా డిహైడ్ అయితం గదా అట్లా మొత్తం పీల్ చేసుకుని మా స్కిన్ వాని హెర్స్ అన్ని పోతుంటయి
ఆ
ఆల్రెడీ చాలా ఇబ్బంది ఫీల్ అయ్యి చాలా అంటే చాల థింక్ చేసుకుంటాడు
అవును ఆ
ఇంగా ఎట్టాట ఎట్టుడెట్టుడనే లోగా అప్పుడు ఇది ఇంగోవాడ పెంచితే ఏదో బాంబ్ బ్లాస్ట్ అయిచేసి తప్పించుకుంటాడు. అన్నమాట హీరో అ తప్ తప్పి ఉంటే ఇంక అప్పుడు ఇంకా వాడు ఇంగ ఏం చేయలేడు. అప్పుడే సజస్ ఒక రాబర్ ఏంట ప బయ్యమని పొడుసేస్తాడు ఒకడు.
అయ్యో ఆ
సో మనకి నొప్పి ఉంటది కనీ తరువాత మళ్ళీ అ నొప్పి ఏం కంబడదు.
అది ఎట్లది
అంటే అది వాడికి అది చేసారు. కదా ఆ తిన్నలేకుండా కొదికెమి కలిసి దానికి రియాక్ట్ అయ్యి వాళ్లట్ల అయిపోతారు అన్నమాట.
ఓకే నవ్వు చంపినా వాడు చచ్చిపోడ అమాట ఆ
ఎస్ంటాడు ఓహో నాగ ఇది ఒకటింది. ట్యాబలిట్ అని వాడు అప్పటి నుంచి ఒక డెడ్ పోలో కానీ ప్పుడైనా సమస్య ఉంటే అడవేల్ చేయడం పోల్ససెల్ప్ చేయడం. బ్యాడ్ పీపుల్ని చం పడం
ఒకే ఆ
అలా అట్లా ఉంటే ఈచ్ అంటే వీంది ఈ సిచ్యువేషన్ది చ్చినాడు ఇప్పు వాడే కదా ఎవడు విలన్ డాక్టర్ డాక్టర్ కదా వా వాడే విలునన్ను మాటలా టికి
ఆ
ఆ వాడేం చేస్తాడంటే జస్ట్ ట అదే సిచ్యువేషన్ లో అంటే లైక్ లాస్ట్ లో హీరో గర్ల్ ఫ్రెండ్ ఉంటది అనమాట.
ఆ
వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని ఎత్తుకొని పోతాడు. అంటే వీడు వీడు వా వాళ్ళు చంపడం కోసం విడు వేత వేసున్ ఉంటాడు.
హా
ఎవడు హీరో
హీరో ఎతుకో
ఆ అవున్ తెలుస్తది పోలీ వీళ్ళు నా కోసం వెడుతున్నారు సంపటానికి అని ఆ అట్ట తెలుస్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ కు లైక్ వాళ్ళ కనుక్కొని హీరో గాడు
ఆ
అది విలంగాడు కనుక్కుంటాడా కనుకొని వాలవాల్ లవన్ లవర్ నీ ఎత్తుకు ఎతుకోపోతాడు అనమాట
ఓబ్బో ఆ
అయితే ఇంగు పోయి వల లవర్ ను వల అమ్మమ్మ అలా చేయాలని అనుకుంటాడు
ఓ
అప్పుడు వాడు హీరో గడ్ భారీగా ఒక ఒక ఉంటాడు ఒక ఫ్రెండ్ వానికి వానికి కూడా లైట్ పరును వానికి ఏం అంటే ఐరన్ ఐరన్ మాన్ లెక్క అంటే వాన్ బాడు మొత్తం వా వా వాడి బాడీ మొత్ మొత్తం ఐరన్ అయిపోతది
ఓకే ఆ
అలా అలా అలా అలా అలా అవుతాడు వాడు
ఆ
ఇంకా చాలా కష్టపడతారు ఇంకా వీళ్ళు ఎవరు
ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్ ఆ హీరోయిన్స్ అదే వాళ్ళ లవర్ ని సేవ్ చేయడానికి ఆ
చాలా కష్టపడతారు ఎంత ట్రై చేసినా అవ్వదు లాస్ట్ కి ఇంగా బోన్ వీళ్ళ బోట్ లో అంటే షిప్ లో ట్రయలు అయిపోతుంటారు రోల్ హీరో వాళ్లు ఆ విల్లన్ గాని కొసమ్ పట్టడం కోసం
ఆ
అది ఎంత ట్రై చేస్
ఉ
లాస్ట్ కీ ఆ బోట్నే నాశనం చేస్తారు
హ
ఆ బోటుని నాశనం చేసి ఇంగా దిన్ని ఇక్కడ లేపేసారు అన్నమాట వ ఎవర్ని
విలన్ డాక్టర్నా
బారకి పెద్ద ఫైట ది అది వెళ్ళిపోతుది ఇంకా ఆ సీన్ మొత్తం పడపోతే ఇంకా అప్పుడు హీరో దనికి మొత్తం బాడీ మొత్తం పీస్ పీస్ అయి పోయింటది
అయ్యో ఆ
మరే వాడు వాళ్ళ ఫ్రెండ్ దాని ఏదో డ్రగ్స్ ఇచ్చి తీదకిస కాపాడతాడు అలా ఎంతో కష్టపడి లాస్ట్ ఇంకా హీరోయిన్ కూడా తెలుసుకుంటాది ఈడు నా హిరోయిన్ తెల్ అన్నమాట విడు ఆ హీరోయిన్ హీరో హీరో గానికి తెలీయదు
తెలిద ఓకే ఆ
ఆ అప్పుడు హీరోయిన్ చూసది వీడో వడ వీడ అని
ఉ
అంటే ఇడు నా
నా అదే బాయ్ ఫ్రెం ఏ అనీ
ఉ ఎంత కష్టపడత మంచిగా ట్రై చేస్తారు అ అవ్వదు
ఉ
లాస్ట్ క ఇంకా హీరోయిన్ కాపాడినాక వీడు ఫేస్ రివ్యల్ చూపిస్తాడు
ఉ గేల్ ఫ్రెంకి ఆ
ఆ అవును వీడు వాడేనా బాయ్ ఫ్రెండ్ అని
ఉమ్ బా డైరెక్ట్ ఇం యాక్షన్ తో పాటు చూస్తే మాత్రం భలే ఉంటుంది అద అనమాట ఉమ్
ఇంకా లా ఉంది డే మొత్తం ఇ అంటేంకాం అ ఫిక్స్ చెతా ఇల ఉండాలి అని ఇంకా నళలానే ఉం వుండిపోతారు వాడు
ఉమ్ ఉండ అట్లయితే చూడొచ్చు ఆ విత్ విత్ యాక్షన్ తో పాట అయితే బాగా చూడొచ్చు అన్నమాట
ఆ అవునండి
అ వళ మీకు అట్లా ఒకటి ఇస్తే మాత్రం మీరేం చేస్తారు. ఒక విష్ వోచ్చిందంటే
విష్ వచ్చని కాదు అంటే మము లుగా
ఒక పవర్ వోచ్చింది అనుకోండి. మీకు కూడా
హ్
లైక్ ఒకటి వచ్చి వచ్చిందంటే లైక్ ఫ్యాంటసీ వరల్డ్ లాగా ఒక పవర్ వచ్చిందంటే మీరెం చేస్తారు. ఏది మార్చాల అనుకుంటారు. ఏది మార్చకూడదు అనుకుంటారు.
ఏది మార్చాలి అంటే లైక్ సొసైటీనే ఫస్ట్ మార్చు లనుకుంటాం
ఉమ్
సొసైటీ మార్త ఇంకేమి ఉండదు కదండి ఇంకా
ఆ దగర్ ఒక పవర్ వచ్చి నాకు ఈ పవర్ వస్తు స్తే నేను ఇది మార్చేస్తాను. వెంటనే మీకు ఎప్పుడైనా ఎవరిదన్న అనిపించిందా
ఉమ్ ఈ పవర్ అంటే
ఉమ్
అట్లాంటిది అనిపీలేదు గాని కానీ సొసైటీ మంచి మారితే చాలు అనిపించింది అంతే
ఎందుకండి సొసైటీ మీద వంత పడేస్తున్నారు జడ్చెచేసేది వల్లే న
ఆ ఈ అంటే లైఫ్ మొ వాల్ కద కదా మొ మొత్తం వాళ్ళు చేసేది
ఉమ్
వాళ్ళు ఎంత క్రియలుగుంటే అంత డేంజర్ ఉంటుంది కదా
ఆ అది కరెక్టే
ఇప్పుడు మన పాలిటిక్స్ అంటే మన వాళ్ళు బాగుం టే జనాలు బాగుంటారు. వాళ్ళే బాగలేదంటే ఇంగా అది వేస్ట్ కద లైఫ్
అది కరెక్టే ఉమ్ ఏం లేదు అంతే ఇంకా మనకి ఏమున్నా అంతా మీరు సినిమా చెప్పినారు కదా అవును ఎక్కడుంది ఇది ఈ సినిమా లైక్ ప్రైమ్ లోనా నెట్ఫ్లిక్స్ లోనా
ఆ మా నెట్ఫ్లిక్స్ లో అంటే నెట్ ఆ నెట్ఫ్లిక్స్ లో ఉంటుందండి
ఉ మ్ అట్లైతే ఓకే ఉమ్ నెట్ఫ్లిక్స్ ఉమ్ చూస్తా ట్రై చేస్తా చూడ్డానికి
మ్ చూడండి బాగుంటుంది
సరేనండి అట్లయితే ఉ ఉ
సరే బాయ్ అండి
బాయ్
బాయ్